ఆ చెప్పండి
హాయ్ అండి ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బాగానే ఉన్నామండి
తిన్నారా
ఆ పొద్దున టిఫిన్ చేసామండి
అవునా
మీరు తిన్నారా
ఆ తిన్నావండి ఇంతసేపే తిన్నా
హ్మ్
మీ సైడ్ వాతావరణం ఎలా ఉందండి
ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం వర్ష ర్షం అయితే లేదు ఎండనే కొడుతుంది కాకపోతే నిన్న సాయంత్రము కొద్దిగా చిరు జల్ అంటే జల్లు లాగొచ్చింది పెద్ద వర్షం ఏం పడలేదు
ఉహు అంటే వర్షాలు పడుతున్నాయా అసలే లేవా
వర్షాలు పడుతున్నాయి కాకపోతే అప్పుడప్పుడు పడుతున్నాయి బాగా రేర్ గా ఎప్పుడో ఒకసారి
అవునా ఆమ్ మా సైడ్ అయితే అసలే వాడట్లేవండి
అవునా ఎందుకు అటు వర్షాలు లేక మరి పంటలు అయన్నీ పండి పంట పంట ఇంకా ఏయ్యాలే
స్టార్ట్ చేయట్లేం వర్షాలు వస్తా వస్తాయని చూసి అంటే కొంతమంది ఇట్లా వాటర్ సో సోర్స్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు
హ
ఇట్లా ఏ ఇట్లా బావులు గాని బోర్లు కానీ లేనోళ్లు ఏం చేస్తున్నారంటే వర్షం కోసమే చూస్తున్నారు వస్తదని
మరి మీకు వాటర్ సోర్స్ ఏమైనా లేదా బోర్ బోర్స్ గానీ బావూలు గాని
ఆ ఉ ఉన్నాయి బోర్స్ ఉన్నాం అవి బావి ఉంది
హ్మ్ బావి ఉంటే మరి దాని ద్వారా రాట్లే
ఆ వస్తున్నాయి గని ఇప్పుడు వర్షం పడితేనే బావిలకు కూడా నీరు అనేది వస్తది అన్నట్టు
ఆహా అసలు బాయి మొత్తం ఎండి పోయిందా
లేదు లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మేము విత్తనాలు పెట్టినాం విత్తనాలు బేట్టి వాటికి నీళ్ళు కడుతుంటే అయిపోతున్నాయి నీళ్ళు
అవునా ఏం వి
పత్తి విత్తనాలు పెట్టినమండి
పత్తికి సంబంధించిన విత్తనాలులు పెట్టిరా ఆహా పత్తి అంటే ఇప్పుడు దాన్ దాని ద్వారా రా దూది ఇలాంటివి వస్తుంది
ఆ ఆ అదే ఆ అదే అండి
ఆ పత్తి ద్వారా ఏం తయారైతుంది క్లాత్ బట్టల
ఆ అవునండి క్లాథ్ ఏ తయారవుతాయి ఆ
అంటే మీరు ఇప్పుడు వ్యవసాయ్ ఆ మీ మీ ఇంట్లో వ్యవసాయం మీ హస్బెండ్ వాళ్ళు వ్యవసాయం చేస్తారండి
ఆ వ్యవసాయమే చేస్తామండి వ్యవసాయం వాన కోసం వెయిట్ చేస్తున్నాం వస్తదా వస్తదని కాని ఇంతవరక అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ ఒక్క వర్షం పల్లే
అవునా విలేజ్లలో వానాల కోసం పాపం పూజలు కూడా చేస్తారు తెలుసా
ఆ న్యూస్ లో చూసినమ్ మొన్న అది కప్పలక్ కి కప్పలకి ఇట్లా కట్టి చేస్తున్నారు
ఆ అలా కాకుండా కూడా ఏం చేస్ స్తారంటే వానదేవుడు అని వాళ్ళు ఏదో పూజలు చేస్తారు
అదే దేవుళ్ళకి వాటరు అభిషేకం నీళ్ళ అభిషేకం చేస్తున్నారు
లో చూసుకుంటే వర్ వర్షం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు
ఆ అంటే గ్రామాలలో ఇప్పుడు రైతులకి రైతులకే నష్టం వర్షం రాకపోవడం వల్ల ఇప్పుడు వ్యాపారస్తులు ఏముంది వాళ్ళ వ్యాపారాలు సాగుతనే ఉంటాయి
సాగుతాయి కాకపోతే ఇప్పుడు దేశానికి వెన్నుముక్క రైతు రైత్ సో ఒకవేళ ఆ సరిగా లేక్
రైతు ఆదాయం పైన దెబ్బ పడుతుంది
ఆ రైతు సరిగ్గా లేకపోతే ఏమైతది దే దేశానికి ఇప్పుడు మనము మా ఎంత ఏం చేసుకున్నా కూడా బిజినెస్ పట్టణాలలో మనకి తినడానికి సరుకులు అనేటివి ధాన్యాలు కావచ్చు వరి కావచ్చు బియ్యం కావచ్చు వ ఎటువంటి పప్పు దినుసులు కావచ్చు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి
రైతుల ద్వారానే వస్తాయి గాని రైతులకు అంత వాల్యూ ఇస్తున్నారా సొసైటీ వ్యాలవరు పోగా పండించిన పంట పంటకి గిట్టుబాటు ధర కూడా ఉండట్లేదు
అసలు ఇక్కడ మనం చూసుకుంటే రైతులుది తప్పు కాదు ఇటు తప్పు వచ్చేసి ఎవరిదంటే గవర్నమెంట్ది మధ్య ద మధ్యస్థులు ఉంటారు ఆ దళారులు
ఉమ్ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు
దళారులను ఎప్పుడైతే దళారీ వ్యవస్థని తీసేస్తారో నేరుగా పంటని పండించిన పంటని డైరెక్ట్గా ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధరకి వాళ్ళకు మళ్ళీ వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా గోడ్ హౌస్ ఉంటయి గోడౌస్ కి సప్లై చేయడం కావచ్చు వాళకు వీళ్ళకి సప్లై చేయడం కావచ్చు అట్లాంటి చేయ్యాలే గవర్నమెంటట్ దీన్ని ఒక పథకం లాగా తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు ఏమైతదంటే రైతులకు కూడా గిట్టుబాటు ధర అవుతుంది ఇటు మ్య మధ్యవర్తులు దళారులు మీ దగ్గర నేను యా ఐదు వేల కింటకొన్నాను అనుకోండి అక్కడ పోయి నేను ఎంత ఏడు వేలకి కమ్ముకుంట
ఆ
దలారి చేసే పని ఇదే వాడు కష్టపడింది లేదు ఆ కష్టపడింది లేదు పెట్ పెట్టుబడి పెట్టింది లేదు ఉమ్ హా నష్టాలు భరించింది లేదు ఏమి లేదు రైతు అంతా చేస్తడు అనుభవచ్చేది దళారి
ఉమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా వడ్లు గవర్నమెంట్ కోన్నా ఇప్పుడు దాన్ని నమ్ముకోవడానికి కూడా రైతుకు చాలా కష్టం ఇప్పుడు అమానీలకి కాని వాళ్ళు కొనే వాళ్ళని బతులుడడం ఇట్లా వాళ్ళకి డబ్బులు ఇయడంసలాస్తేనే పెడుతున్నారు అప్పుడు ఆ టైంలో వర్షాలు బాగా వస్తున్నాయి బా మళ్ళీ వర్షం తడుస్తే మళ్ళీ మ్యాచర్ చూస్తరు వడ్ళకి
అదే విషయం ఏంటంటే ఏదైనా ఏదైనా మ్యాచర్ అంటేంటిది
మ్యాచర్ అంటే అదోబాక్స్ ఉంటుంది అది వడ్లది టెంపరేచర్ ఏమ ఉమ్మటెత్ దానికి సంబంధించింది
ఆహ ఒడ్లు మంచిగా ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేస్తరా
లేదు ఎంత ఎండినయని వడ్లు పచ్చి ఉంటే ఖరాబ్ అవుతుంది ఖరాబవుతయి
ఉహు
ఎందుకనేది స్టోర్ చేసినా అవి ఏం కాదు అన్నట్టు అంటే ఎంత శాతం వెంటినేయి తేమాం పాతం ఎంతుందని చూసాం మిషన్
ఆహా తేమ తేమ శాతం ఉంటే ఏమైతుంటే దాని నుంచి విత్తనాలు అంటే అది ధాన్యం రాబే
తేమ శాతం తక్కువ ఉంటే మంచిగుంటుంది అన్నట్టు
అవునా
ఆ తేమ శాతం చూసి ఈ ప్రభుత్వం తీసుకు ఇప్పుడు ఐకేపీలోనే బయట ఉం టై మార్కెట్స్
మీరు పండించే పంటలు మీరు పండించే పంటలు ఏమేమి ఉంటయి ఎక్కువ
మేం పండించేటీవీ అంటే వరి పత్తి అంతే ఆ రెండు మళ్ళీ మాకు పత్తి దున్ని మళ్ళీ మక్క దున్నే సమందులు
అయితే నాకు చిన్న డౌట్ ఈ ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు పంటలు అంటారు పొలాలు అంటరు ఇంకా చలకలు అంటరు ఈ మూడింటికి తేడా ఏంటి నాకు అర్థం కాదు
పొలలు అంటేనేమో వరి ఎసేది
అంటే ధాన్యం మనం తినేది
ఆ వరి వేసేదాన్ని పొలం అంటరు పొలం అంటే అది బురదతో కూడుకుంది ఇప్పుడు నాటనేది బురదలో వేస్తారు కదా
అవునవును
పొలం అంటారు చేలక అంటేనేమో ఇట్లా మనం నడవచ్చు దాని పైన ఇప్పుడు పత్తి విత్తనాలు గానీ కూరగాయలు గానీ
అదే అదే ఇప్పుడు నడ ఇప్పుడు ఇట్లా మనము పెరటిలో పెంచుకునే మొక్కల్లాగా
ఆ అలాంటి వటిని చేలకలంటరు చేలక పాటు అంటరు ఇక పంట అంటే మొత్తం అది ఇది బోత్ రెండొస్తయి పొలం చిలక అంటే వరి వేసేదాన్ని పొలం అం ట్ర పత్తి వేసేదాన్ని చిలక అంటారు
ఇప్పుడు మామిడి మామీ వాటి మామిడికాయ తోటాంట్రారు మామిడి తోట అంట్రు తోట అంటేంటింది మరి
అంట చాలా చెట్ల సమూహం అనేది ఒక దగ్గర ఉంది కాబట్టి తోట అంటరు ఒక చెట్టు ఉంటే చెట్టు అంటరు మామి చెట్టు
ఇప్పుడు వరి ఏం చేస్తుంటే వరి వ్యవసాయం చేస్తున్నా అది అంటారు కానీ మామిడికాయ వ్యవసాయం చే మామిడి వ్యవసాయం చేస్తానని ఎవరు అన్నారు
ఆ
తోటలు మామిడి తోట పట్టిన మామిడి తోట ఉంది మామిడి తోట అంటారు
ఆ అంటే చెట్ల సమూహం కాబట్టి దాని తోట అంటారు
అవునా చెట్లు మొక్కలు మరియు ఆ అంటే పెద్దగా ఉన్న వాటిని చెట్లు అంటారు మధ్యస్థంగా ఉన్న వాటిని మొక్కలంటారు
చిన్నగా ఉన్న వాటిని
వారే వాటిని తీయగలంటారు వరి వరి వాటిని ఏమంటారు మరి
వరి వాటిని కూడా కర్రలు అంటారు వరి కర్రలు అంటారు
చెట్టు మొక్క కర్ర తీగా అంటే వేేశాలలో ఇన్ని జాతులు ఉంటాయి
ఆ తీగ అంటే ఇట్లా పాకేది
అవును తీగ అనేది చె చెట్టు అండి పోడుగా వుం ఆ మధ్యలో కాండం ఉంటుంది కొమ్మలు ఉంటాయి
అకులు ఉంటాయి అన్నింటికీ ఉంటా కాడాలు ఉంటాయి లేగానే ఇట్లా స్ట్రెయిట్ వెళ్తుంది అన్నట్టు పైకి ఈ తీగలు అనేటివి ఏదన్నా సపోర్ట్ ఉండాలి వాటికి ఏదైనా సపోర్ట్ ఉంటే ఇట్లా చెట్ల పైకి గాని ఇట్లా పందిర్ లాగేస్తారు ఇట్లా క కర్రల్ కర్రలు లాగా నాట్ పాతి
ఏంటిది తీగలు కదా
ఉమ్ ఆ ఆ పందిరి పైకేకి కి అవి కాయలు కస్తాయి అన్నట్టు
నేను ఒకసారి చూసా నేను ఒకసారి చూసానండి. ఈ తీగల పెంపకము ఉమ్ ఏంటిది చోరకాయలది ప్లస్ అంట కాకరకాయ తోటలు అ తోటలు అంటే ఇ వ్యవసాయం ఉంటది కదా.
ఉమ్
చ్చాను ఇట్లా మొత్తం ఒక చాలా దూరం వరకు ఇట్లా పందిరి లాగ వేసారు వాళ్ళు. దేంతోని వాటు జియో వైర్స్ ఉంటాయా ఆ వైర్స్
ఆ
వైర్స్‌తోని మొత్తం అల్లడం జరిగింది అల్లడం జరిగింది. మధ్య మధ్య అక్కడక్కడ స్తంభాలు చిన్న చిన్న ఏర్పాటు చేశారు దాని నుంచి పాకుంటూ తీగలు మొత్తం పందిరి పైకి ఎక్కితే కింద మొత్తం ఇట్లా మనం టెంట్ షామియాన టెంట్ వేసినట్టు ఏర్పడింది అది.
ఆ బాగుంటది ఆ కిందికిళ్ళి కాయలు కోసుకోవచ్చు
కిందకెళ్ళి సోరకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఇవన్నీ మంచి అద్భుతంగా కనిపిస్తున్నాయి
ఉమ్ మంచి కూల్ గా ఉంటుంది.
ఉమ్
చూడ్డానికి కూడా బాగుంటుంది. మళ్ళీ దిగబడి కూడా బాగానే వస్తుంది అలా వేయడం వల్ల. ఇప్పుడు భూమి మీద బాకితే అంత ఎక్కువ పోలేవు అన్నట్టు పైకి అయితే ఇంకా.
భూమి మీద పాకితే ఏమయ్యింది అంటే తెగుళ్ళ ఏర్పడతాయి. మరియు కీటకాలు మరియు ఆ పంది కొక్కు లని అట్లాంటివి ఇట్లాంటివి వ ఎలుకలని, కుందేలుకలని అన్నీ వాటిని ఖరాబ్ చేస్తాయి. అంటే చెడి పోతాయి.
మ్
పండుగ కూడా ఏదైనా కాయ కూడా సోరకాయ భూమి మీద ఎక్కువసేపు ఉంటే అక్కడ మొత్తం లేయరు. మరకలాగస్తుంది.
ఆ మరకలాగ వస్తుంది.
పైన వేలాడుతుంటే అది
మంచిగా ఫ్రెష్ గాలికి ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. పెరగడంలో కూడా గ్రోతింగ్ ఎక్కువఉంటాది.
ఇవి కాకరకాయలు కూడా బాగా ఇంకా భూమి మీద అంటే అంత ఎక్కువ పెద్దగా రావులేసైజ్. లేదు కాని తీగల పైన అయితే బాగా ఇట్లా పొడుగ్గా
కాకరకాయల్లో కూడా చూడండి. నాటు కాకరకాయలుని పచ్చు చిన్నగా ఉంటాయి. తీగ కాకర పెద్ద కాకరకాయలుంటాయి. దాంట్లో నల్లవి ఉంటాయి.
ఆ చాలా రకాలు ఉంటాయి. అవి చిన్న కాకరకాయలు అనేవి చేదు బాగుంటాయి అన్నట్టు.
కాకపోతే చిన్నగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఊర్లలో అక్కడ అక్కడ ఉంటాయి. మళ్ళా మొత్తం అడవిలో పిచ్చి పొదల్లాగా పెరుగుతాయి అవి మంచిగ ఉంటాయి టేస్ట్.
ఆ టేస్ట్ బాగుంటాయి. చేదు ఉంటాయి. హెల్త్ కు మంచిదింట అవి. మా దగ్గర వాటిని కంచా కాకిరీ అంటారు.
ఓకే థ్యాంక్ యూ అండి.